నమస్తే
నమస్తే
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే తిన్నాను అలా వాకింగ్ చేస్తా ఉన్నానండి మీరండి
నేను అంతే అండి ఇప్పుడే తిన్నా
ఎక్కడున్నారండి
ఏం చేస్తా ఉన్నారండి
ఏం చేయం మీతో కాల్ మాట్లాడుతున్నానండి
హలో!
మీతో కాల్ మాట్లాడ్తున్న అండి, మీరు?
హలో!
ఆ చెప్పండి మీతో కాల్ మాట్లాడ్తున్నా అండి.
హలో!
మీతో కాల్ మాట్లాడ్తున్నా అండి.
ఇంకేంటండి విశేషాలు
వినిపిస్తుందండి
ఆ విన్పిస్తోందండి.
ఆ అదే మీతో ఈ కాల్ మాట్లాడుతున్నా మీరు వాకింగ్ చేస్తున్నరా
అవునండి ఇంకేంటం ఏం లేదండి పప్పు, అన్నం తిన్నాను.
అవునా
అవునండి మీరు అండి
నేనూ లెమన్ రైస్ తిన్ననండి.
అహ
అవును లెమన్ రైస్ మై ఫేవరెట్ ఫుడ్.
ఓకే
ఆ అవునా ఏదో ఏం తిన్నా అన్నారు మీరు?
పప్పు, అన్నం తిన్నా అండి.
పప్పు అన్నమా ఓ ఎవర్ చేసారు పప్పు
నేను హాస్టల్లో ఉంటాన్నా అండి మా కుక్ చేసినాడు వంట ఆయన
అవునా ఓకే ఓకే మీరు మీ కుటుంబాన్ని మిస్ అవుతున్నట్టున్నారు గదా హాస్టల్లో ఉంటారు కాబట్టి
మిస్ అవుతా ఉంటానండి మిస్ అయినప్పుడల్లా ఇంటికెళ్ళేస్ వస్ స్తానండి.
అవునా ఎంతమంది ఉంటరండి మీ కుటుంబంలో
మొత్తం ఆరు మంది ఉంటామండి మేము.
ఆరు మంది గ్రేట్ అండి చాలా బాగుంటది.
బాగుంటదండి ఇంట్లో ఒకర్ లేకపోయినా గుడా అట్లంతా ఏం లేదండి. ఉమ్ ఉమ్మడి కుటుంబం అంటే అందరూ చిన్నాన, పెద్నాన అందరు కల్సి వాల్ వీల్ అం రూ ఉండడం. మాదంతా ఏం లేదండి మేం ఉంటాము మా తమ్ముడు, చెల్లి. అమ్మ, నాన్న మాతో పాటి మా అమ్మమ్మ ఉంటర్ అంతే
గ్రేట్ అండి. పర్లేదు అయిన ఇప్పటికిీ బాగునే ఉంటది. మీకి ఎలాంటి కుటుంబం అంటే ఇష్టం మీకు ఉమ్మడి కు కుటుంబం అంటే ఇష్టమా లేకపోతే వెస్టి కుటుంబం అంటే ఇష్టమా?
ఇష్టంమంటే అట్లంత ఏం లేదండి నచ్చుతుంది అంటే అందరూ కల్సి ఉండడం నచ్చుతది. యాక్చువల్లీ అప్పుడు ఇష్టపడుతా ఉంటి నేను అంటే ఇప్పుడంత నచ్చదు గని ఉమ్మడి కుటుంబం అంటే నా చిన్నప్ ప్పుడు చాలా ఇష్టం ఉనిండ అంటే మేము చిన్నప్పుడు అందరూ కల్సి ఉండక్ పోయినా అట్లీస్ట్ టూ వీక్స్ వన్సయినా వా సమ్మర్ హాల్డేస్ అప్పుడైనా ఆ సమ్మర్ హాల్డేస్లోనే ప్రత్యేకంగా ఏం లేకపోయినా అప్పుడప్పుడు కలుస్ ఉంటం అనమాట మా బాబాయ్ వాళ్ళు నానమ్మ అమ్మమ్మ.
ఉమ్.
చిన్న బా పెద్ద నాన్న చిన్నమ్మ అందరు కలుస్తుంటిమి అప్పుడు అందరు కలిసి ఎక్కడైన్నా బయటికి. వెళ్ళడం కాని కలిసి ఉండడం గాని చేసుకొని తినడం గాని ప్చ్ ఆహ్. ఇటివన్నీ చూసినప్పుడు. కలిసి ఉంటే అందరు ఒకటే చోట ఉంటే ఇంకే ఎంత బాగుంటుందో అని ఫీల్ అవుతా ఉంటి అనమాట. అప్పుడు నచ్చుతుంది చాలా ఇష్టం ఉంటుంది నాకు.
అవునండి నాకు కూడా అంతే అండి చిన్నప్పుడు నేను. నానమ్మ మా అమ్మ మా నానమ్మ మా. తాతయ్య అండ్ మా అత్తతో పాటు ఉండేవన్నీ. మా అమ్మ మా నాన్న నా తమ్ముడు సో మేమంతా కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. చాలా బాగుండేది ఈ. ఏదైనా కూడా ప్చ్ నేను ఇంకా మా పెద్దనాన్న మచ్చి ఆహ్ మా పెద్ద నాన్నలు ఇద్దరు ఉన్నారు. మా పెద్ద నాన్నలు కూడా అంటే మావన్నీ ఒకే చోట ఇళ్ళన్నీ ఒకే చోట ఉండేవి. సో మేము ఏం జరిగినా నైట్ తిన్న తర్వాత అంతా ఒకే చోట. ఆహ్ గ్రూప్ అయి అవునండి మా.
ఉమ్ అందుకే అన్ని ఒకచోటే ఉంటారండి అలా ఉంటే బాగుంటుంది.
అవును ఆహ్ మా పెద్దనాన్న వాళ్ళు సపరేట్ ఉన్నప్పటికీ మాతో పాటు కలిసి. అన్నింటికిీ హాజరయ్యే వాళ్ళు చాలా బాగున్నింది ఈ ఎండాకాలం వస్తే. ఆ వేసవి కాలంలో మేము టెరెస్ పైన పడుకునే వాళ్ళం సో మా. పెద్దనాన్న వాళ్ళు అంతా కలిసి ఒకేచోట పడుకునేవాళ్లం. పను పండుకునే వాళ్ళం ఎంతో బాగా. కబుర్లు చెప్తూ ఫ్చ్ ఇప్పు ఇప్పుడు మీరు నానమ్మ. వీళ్ళతో మీరు సమయాన్ని గడిపినారో లేదో తెలియదు గాని. చాలా బాగుంటుందండి వాళ్ళు చెప్పే కథలు.
మా నానమ్మతోకన్నా ఎక్కువ మేము మా అమ్మమ్మతోనే టైమ్ స్పెండ్ చేసాం. అండి నానమ్మతో నానమ్మమేప్పుడు అట్లా స్టోరీస్ చెప్పడం గాని అదంతా ఏం లేదు కాని మా అమ్మమ్మ ఎక్కువ స్టోరీస్ చెప్. వస్తవుండే అనమాట మా అమ్మమ్మ మా ఇంటి పక్కనే ఉంటుండే అప్పుడు మా తాత మా అమ్మమ్మ ఇద్దరు ఉంటాండ్రి. ఆహ్ సో. మా తాత లేనప్పుడు మా తాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పోయి పడుకుంటాండి అప్పుడు మా అమ్మమ్మ. స్టోరీస్ చెప్పడం గాని ఏమన్నా వాళ్ళు పాత కళ అంటే వాళ్ళు ఫ్చ్ పనులు చేస్. కుంటా అట్లా పాటలు పాడుతా ఉంటారు కదా ఆ పాటలు ఈ పాటలు పాడుకుంటా. అట్లా పడుకోబడతా ఉందండి మమ్మల్ని.
అవునా చాలా బాగుంటుందండి మీరు కూడా మంచి టైమ్ ని ఎంజాయ్ చేశారు. అయినా ఇప్పటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు చెప్. ఈ కథలు వినడానికి పిల్లలు ఎవరు సిద్ధంగా లేరు.
చాల చాలా చాలా రేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం అస్సలు ఆ స్టోరీసే విన్ వినడానికి. కేరేలేదు.
ఆహ్ అవును అసలు ఇది.
నానమ్మలతో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఎవ ఎవరి దగ్గర ఉంటా ఉన్నాంమండి నానమ్మల. గ్గర అమ్మమ్మల దగ్గర అందరు ఎక్కడెక్కడో ఉన్. టా ఉన్నాము అమ్మమ్మ దగ్గర ఉండము నాన్నమ్మ దగ్గర ఉండము. కాలేజ్లాంటా స్కూల్లాంట హాస్టల్స్ అంట ఇదే సరి.
ఆహ్ అవునండి నిన్న. చిన్నప్పుడు మా నానమ్మ పక్కలోనే పడుకునేవాన్ని మా నానమ్మ నాకు కథలు చోప్ తు ఆ ప్చ్ నిద్ర బూచ్చేది నేను చిన్నప్ ప్పుడు మా నానమ్మ పక్కలోనే పడుకునేవాన్ నన్నండి అమ్మ నానమ్మా చ్చి
బాఉంటుందండి
ఆ పైన నక్షత్రాల్నీ చూస్స ఉంటే మీ మీతో మాట్లాడతంటే నాక్ ఆ మెమరీస్ ని నేను ఆ ర్రీ ఇద్ చేసుకుంటున్నా నేన్ అస్సలు
నేన్ చెప్తా ఉన్నా గూడా నా నాగూడా అవే గుర్తొస్తా ఉన్నాయండి
ఆ నక్షత్రాలన్ నింటినీ చూపిచ్చి అదిగో అది పట్ ట్టెడ ఆ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉన్నాయన్ మాట ఆ సప్తమర్స్ తిమండలమ్ గురించి మనం విన్నాం గదా వాళ్ళు పూర్వీకులు ఓ దాన్ని నాగలి గ ఇంగోగ్ రకంగా ఇంకోగ్ రకగ పిల్ చి ఇగ వాళ్ళు ధ్రువ్ నక్షేత్రమ్ ని చూపింజేది మా నానమ్మ ఎప్పుడు ఉత్తరం వైపు ఉంటుందని చాలా గొప్ప గొప్ప విషాలన్ని తెల్స్ కున్నండి చాలా గొప్ప కథలు నిజంగా వాళ్ళు నేర్పించిన ఆ జ్ఞానమే మనకి ఈ ఈ రోజు ఉపయోగపడుతుందేమో అన్ పిస్సుంది నాకేతే ఏమంటరు మీరు
టు ఉండాలన్న వాల్ దగ్గర టైం స్పెండ్ జేయ్ లకున్నా మనక్ అంత టైం దొరకట్లేదు మన ఏమ అంట్రు పన్ జాబూల్ కేల్ ళ్తా చదుకుంటా అద్ చేస్తా ఇది చేస్తా సమ్మర్ హాల్ డేసోస్తే ఏ చూసుకుంటా అస్సే టైమే దొరకట్లేదు ఎవర్ తోనీ టైమ్ అట్లీస్ట్ చెప్పాలంటే మనం మన అమ్మా నానల్ తో టైమ్ స్పెండ్ చే స్ స్పెండ్ చేసే అంత టైమ్ గూడా దొరకట్లేదు మ
ఔనండి నిజమే కనీ సమయం చానా విలువైనదండి పోగొట్టుకున్నది ఏది తిరిగి రాదు సో ఉన్నప్పుడే దాన్ని ఉప్ పోయెంచుకోవాలి ఆ సమయాన్ని ఓ ఏమంటారండి.
పెవ్ పోవ్ ఎమ్ కదాన్ మామ్ మన అమ్మ నా ఆ ళ్ళు మా అమ్మమ్మ మా బాబాయివాళ్లు అందుకన్ ఏ నా టెంపుల్సు బైట కెల్ థాంటే ట్రిప్స్ కెల్ థాంటిమ్ అని ఆ డేసు మిస్ ఔత్ తన్నానండి ఇపుడుకీ దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ కరెక్ట్ టెన్ ఇయర్స్ ఐది మనాన్ నానమ్మ చన్ పేయ్ నప్పన్ నుంచి ఇప్పడు వరుకు మేమ్ కల్సి బైట్ కేళ్ళిందే లెద్
అయ్యో
ఉమ్ మా నాన్నమ్మ ఉన్నప్పుడే అందరు బైట్ కేల్థాంటే
చూడండి అంతెండి ఇంట్లో పెద్దవాళ్ళు ప్చ్ ఆ ఆ ఆ వెళ్ళిపోతె అంతే ఇంకా మళ్ళీ మనమ్ హ్ ఆ యూనిటీ అనేది మిస్ ఐతుంది. ఆ రూట్స్ ఎక్కడుంటాయంటే మన పెద్దవాళ్ళలో అంటే మన పూర్వీకుల్లోనే ఉంటాయ్ సో ఆ రూట్స్ కనెక్షన్ ప్చ్ ఇప్పుడు ఒక్ చెట్టుంది ఆ చెట్టుకు బలమేక్కడుంటుంది రూట్స్ లోనేకదా రూట్స్ ఈ మాత్రం దెబ్బతిన్నాయా క్లోజ్. పడిపోతది హ్ సో మన పెద్ద వాళ్ళే. ప్పుడైతే చనిపోయారో అప్పుడు అంతా ప్చ్ ఆ రూట్ స్ ఐబోతే ఏమైపోతాయి ఇంగ మిగతా బ్రాంజెస్సు స్టెమ్ అంతా వేరు వేరు ఐపోతది గదా.
వన్స్ మా నాన్నామా చ చనిపోయిందా దాని తర్వాత ఎవరి దారి వాళ్ళది ఎవరి ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ పిల్లలు వాళ్ళ అ పనులు వాళ్ళ చూసుకోవడం వాళ్ళని చదివించడం చూస్ అది ఇది అందరూ ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు కలవడమే అసలు ప్చ్ చాలా రేర్ అయిపోయింది రీసెంట్ గా కలిసానండి ప్చ్ అట్లా అప్పుడప్పుడు కలుస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అందరు కలిసినప్పుడు కానీ బయటికి వెళ్ళడం మాత్రం కుర కుదరట్లేదు వాళ్ళతో అక్చువల్లి ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్మై ఫ్యామిలీ
ఓ గ్రేట్ కుటుంబంతో మాత్రమే గడపాలనిపిస్తుందండి వేరే వాళ్ళతో ఎవరితోను గడిపించ గడప పళనించ
నాకెక్కువ నేను మోస్ట్లీ నా నేను ఎంత లేదన్నా మా ఇంట్లో వాళ్ళతో ఖచ్చితంగా రోజు ఎ కాల్ మాట్లాడిందే నేను నిద్రపోనండీ నాక్ నాకు నాకు అంత ఇష్టం మా ఫ్యామిలీతో ఉండ ఒకవెళ నేను ఇంటికెళ్లనుకోండి ఇక్కడనుం చి ఇంకా నేను ఎవరితోనూ మాట్లాడాము ఇంక వేరే ఏం ఉండదు నేను మా ఇంట్లో వాళ్ళతోనే ఉంటాను ఎక్కువ నాకదే నచ్చుతది
ఒకవేళ కాల్ మాట్లాడకపోతే మీకి నిద్రపోరాండి అయితే
ఈ మధ్య అలవాటు చేసుకుంటా ఉన్ననండి రియాలిటీ కదా ఫ్యాక్ట్ కదా యాక్సెప్ట్ చేయాలి కదా అప్పుడు బాధపడతమండి ఒక రోజు కాల్ మాట్లాడకపోయినా ఏదో ఒక రీజన్ ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఉండి కొంచెం ఫీల్ అవుతామండి ఏడుస్తమండి ఇప్పుడు అలవాటు చేసుకుంటా ఉన్నను
పర్లేదులేండి ఖచ్చితంగా అయినా మీరు సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించడం అనేది ఒక గొప్ప విషయం మీలోని ఆ నైతిక విలువలకి ఆ ఇప్పటి కాలంలో అలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళు సారీ ఇలాంటి వాళ్ళు చాలా ఆరుదు మీరు అరుదైన వారని కూడా చెప్పుకోవచ్చు
థ్యాంక్స్ అండి
కృతజ్ఞతలు అండ్ ఇంకొకటి మీ ఆ మామూలుగా ఆ ఆ మీరు ప్రయాణం ఎలా చేసరు
నేను నార్మల్గా బస్సెస్ యూస్ చేస్తానండి వెళ్ళి రావడానికి లేదా ట్రైన్ యూస్ చేస్తాను అండ్ అప్పుడు ముందు అయితే అయితే అంటే నేను చిన్నప్పుడు మాత్రం మేము ఎప్పుడు బస్సు గాని ట్రైన్ గానీ ఫ్యామిలీతో బయటికి వెళ్లంటే యూజ్ చేసింది యూస్ చేసేవాళ్ళం కాదండి మాకు ఆటో ఆ ఉంది సో మేము ఎంత మంది ఉన్నా మా నేను చెప్పాను కదా మీ ట్రిప్స్ కి వెళ్తామని ట్రిప్స్ కి వెళ్ళిన ఎప్పుడు మేము ఇట్లా పబ్లిక్ ఫెసిలిటీస్ అ ట్రాన్స్పోర్ట్ అంతా ఏం యూజ చేసేది లేదు మేము మా ఆటల్లోనే వెళ్ళే వలం ఎంత మంది ఉన్నా ఒక ఆటలోనే అంటే చిన్నపిల్లలం కదా దాంటలోనే వెళ్ళి వచ్చేవాళ్ళు
ఆ మీరు కు కుటుంబ సమయాన్ని చాలా బాగా గడిపార అనుకుంటాండి అందుకే మీరు ఆ అంటే మీ మాటల్లో ఆ గడిపిన క్షణాలని ఆ ముదురానుభూతుల్ని మీరు మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నట్టు టుందీ అనిపిస్తుంది నాకు అది నిజమో కాదు తెలిదు మీరు చెప్పాలి
నాకు చెప్తామంటే నాకు గుర్తొస్తుంది అంత నేను చాలా మిస్ అవుతాను
ఓ సో సరే అండి మీకు మళ్ళీ గుర్తు చేస్త నందుకు ఆ గుర్తు చేసినందుకో మీ మధురానుభూతుల్ని మీ మధుర కషణాలని మరి
ఉ
ఓకే అండి
పందిరా అండి